హలో ఎలా ఉన్నారండి
నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
నేను కూడా బాగున్నా నండి ఈ రోజు నాకు చాలా ప్రశాంతంగా గడిచిందండి
అవునా అదృష్టవంతులండి మీరు నా రోజు మాత్రం చాలా బిజీగా గడిచింది
గామ్ నిందా ఈ రోజు
అవునండి చాలా పని అసలు ఉదయం నుంచి కొన్ని పనులు వరుసగా వ చ్చాయ్ అవి ఎలా పూర్తి చేయాలో అర్థం కాక ఇంతసేపు ఆ పనుల మీదనే గడిపాను సమయం సమయం అంతా
అలా ఉంటే మనకు చాలా నీరసంగా అనిపిస్తుందండి ఆ పనులు చేయలేము
అవునండి
అలా బిజీగా ఉన్నప్పుడు మీరు విశ్రాంతి తీసుకోవడాన్ని ఎలా మానేజ్ చేస్తారు
సాధారణంగా అయితే కొద్దిసేపు సంగీతం వింటాను లేదంటే నాకు నచ్చినవి ఏవైనా పనులు చేస్ టాను అంటే విశ్రాంతత వెతుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తాను
బిజి గా ఉన్నా కొద్దిసేపు సమయం ఒక పది నిమిషాల సమయంలో కూడా సంగీతాన్ని వింటే మనసుకి చాలా ప్రశాంతత ఇస్తుంది
అవునండి కొన్నిసార్లు పుస్తకం చదువ్ కూడా చదువుతాను కొన్ని అంటే ఇష్టమైన వారితో మాట్లాడటం అలా చేస్తాను
జీవితంలో ఉపయోగపడే విషయాలు చెప్పే పుస్తకాలు చదివారా మీరు ఏవైనా
ఆ చాలానే చదివానండి నాకు అవి చాలా ఇష్టం కూడా నీకు ఎలాంటి పుస్తకాలంటే ఇష్టం
నాకు కూడా అలాంటి పుస్తకాలు అంటేనే ఇష్టం అండి ఎందుకంటే మనం ఏదైనా పని వేస్తే అది ఉపయోగపడ ఇలాగే ఉండాలి కదా అలాంటి పుస్తకాలని చదివితే మనకు చాలా జ్ఞానం వస్తుంది అందుకే నాకు కూడా కథల పుస్తకాలు చది చదవడం అంటే ఇష్టమే
హ చిన్నప్పటి నుండి చదివే అలవాటు ఉందా లేదా ఇప్పుడే అలవాటు చేసుకున్నార మీరు
అవునండి నాకు ఇంట్లో ఎప్పుడూ కొన్ని పుస్తకాలు ఉండేవి చిన్నప్పటి నుంచి అలా ఇప్పుడు పుస్తకాలు చదివి చదివి ఇప్పటికి అది అలవాటు అయిపోయింది అయినా మనం ఇప్పుడు అలవాటు చేసుకుంటే వచ్చే అలవాటు కాదండి అవన్నీ చిన్నప్పటి నుంచి వస్ తప్ప మనము దాన్ని అలాగే కొనసాగించలేము
అవునండి అది చాలా మంచి విషయం మీరు చెప్పింది వంద శాతం మీద
మీకు సినిమాలు చూడ్డమ్ ఇష్టమా
ఆ ఇష్టమండి కానీ ప్రతిరోజు చూడను ఎప్పుడో అలా ఇలా అంటే మనసుకి ఏదైనా మంచి సినిమా చూడాలనిపించినప్పుడు మాత్రమే చూస్తాను
అవునండి నేను అలాగే సమయం మనకేప్పుడూ దొరకదు కదా ఇంక అది దొరికినప్పుడు మాత్రమే చూస్తూ ఉంటాము
అవునా అండి ఇంట్లోనే చూడటం ఇష్టమా లేక థియేటర్లకు వెళ్ళడం ఇష్టమా
రెండిటికీ వేరు వేరు అనుభూతి ఉంటుంది కానీ ఎక్కువగా నేను ఇంట్లోనే చూడ్డానికి ఇష్టపడతానండి ఎందుకంటే బయటకు వెళ్ళి చూసేంత టైము ఉండ డదు మనకి అందుకని
అవునండి అది నిజమే ఆ ఇంకేంటి సంగతులు
ఏం లేదండి ఆ మీకు ఉదయం సమయం ఇష్టమా
చాలా ఇష్టంమండి ఉదయం గాలి చాలా స్వచ్ఛంగా ఉంటుంది పొద్దున్నే లేవగా ఆ సూర్యకిరణాలు మనం అంటే మనల్ని తాకుతుంటే అది ఎంతో విశ్రాంతిగా కొంచెం తెలియని ఫీలింగ్
కరెక్ట్ నేను కూడా ఉదయాన్నే లేవడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే మనం లేట్ లేట్గా లేస్తే ఆ రోజంతా కూడా మనకి అలాగే ఉంటుంది అందు నేను ఉదయాన్నే లేయడానికి ప్రయత్నిస్తాను ఆ గాలి ఆ సూర్యుడు అంతా చాలా బాగుంటుందండి ఈ రోజంతా మనకి ఫ్రెష్గా ఉన్న టుంటుంది
అవునండి అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది
అవునండి మీకు వ్యాయామం చేసే అలవాట్లు ఏమైనా ఉన్నాయా
ఆ ఉన్నాయండి ప్రతి రోజు కాకపోయినా వారానికి కొన్ని రోజులు చేస్తాను అంటే ఇప్పుడు సమయం కుదిరితే అప్పుడు
అవునండి అది చాలా మనకి మన వయసు పెరుగుతున్న కొద్ది వ్యాయామం చాలా మనకి ఉపయోగపడుతుంది ఏ రకం మైన వ్యాయామాలు చేస్తారు మీరు
నేను అంటే చ్ ఏంనడక కొంచెం స్ట్రెచింగ్స్ అలాంటివి చేస్తాం మీరు
అవునండి నేను అంతే మనకు మన బాడీకి ఏదో ఒక కదలిక ఉంటే గాని నీ అది ఆరోగ్యంగా ఉండదు కదా
అవునండి ఉన్న చోటే ఉంటే ఎప్పుడు అంటే ముసలి వాళ్ళలాగా కొంచెం నీరసంగా నీరస పడిపోతాము ఉత్సాహం ఉండదు మనషులకి
అవునవును
ఆ మీకు ప్రయాణాలు చేయడం ఇష్టమా
అవునండి కొత్త ప్రదేశాలు చూడ్డం అంటే చాలా ఇష్టం ఆ ప్రదేశాల గురించి తెలుసుకోవడం కానీ ఆ ప్రదేశాల్లో వచ్చే అనుభూతి పొందడం గాని అవన్నీ నాకు చాలా ఇష్టం అండి
అవునా అది చాలా బాగుంటుంది ప్ర ప్రయాణాలు చేయడం కొత్త విషయాలు తెలుసుకోవడం ఇంకా ప్రకృతి అందాలు చూడడం కూడా చాలా బాగుంటుంది మీకు ప్రకృతిని అంటే ప్రకృతి అందాలు చూడటం ఇష్టమా
అవునండి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రకృతిని చూడ్డం ముఖ్యంగా కొండలు ఊ ఆ పచ్చని చెట్లు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అక్కడ నుంచి మనకి పక్కకి కూడా రావాలని అనిపించదు
అవునండి ఆ ఇలా అలాంటి ప్రదేశాలకు వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది
అవునండి కొన్నిసార్లు ప్రకృతి మధ్యలో కొద్దిసేపు గడిపితే చాలు అంత అవ్ మామూలు అయిపోతుంది అనిపిస్తుందండి మనం ఎంత స్ట్రెస్ లో ఉన్నా కూడా
అవునండి అది నిజమే ఆ
మీకు వంట చేయడం వచ్చా
ఆ వచ్చండి కొన్ని సాధారణ వంటలు చేయగలను కానీ క్లష్ కష్టమైన వంటలు చేయలేను
అవునా నాకు కూడా కొద్దిగా మాత్రమే తెలుసు అండి
నేర్చుకోవాలని ఆసక్తి ఉంద మీకు
ఉందండి భవిష్యత్తు లో ఇంకా బాగా నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను వంటలు ఇప్పుడైతే నేర్చుకుందామన్నా కూడా సమయం కుదరట్లేదు
అవునండి నాకు కూడా నేర్చుకోవాలని చాలా ఆసక్తిగానే ఉంది కొత్త విషయాలు నేర్చుకోవడం ఎప్పుడూ ఉపయోగపడుతుంది
అవునండి అది ముమ్మాటికి నిజమే ఎందుకంటే ఏదో ఒకటి నేర్చుకుంటే ఎప్పుడో ఒకప్పుడు అది మనకే కదా ఉపయోగపడుతుంది నేర్చుకుంది ఎప్పుడు ఊరికే పోదు అందుకే ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి
అవునండి మీరు అంటే మీకు ప్రకృతి ఇష్టం అని చెప్పారు కదా అంటే మీ ఇంట్లో ఏమైనా చెట్లు పెంచుకోవడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా
అవునండి నాకు చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం ఇంటి దగ్గర చాలా వరకు మొక్కలుంటాయి ఎప్పుడు బయటికి వెళ్ళినా ఏదో ఒక మోక్క తీసుకోకుండా నేను ఇంటికి రాను
అవునా అది చాలా మంచి విషయం మన పెరట్లో కూరగాయలు అలాంటివి కూడా పండించుకుంటే మనం అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ లాగా ఇంట్లో పండిన కూరగాయలే తినవచ్చు అది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ఏమంటారు
అవునండి చానా సరిగ్గా చెప్తారు మీరు వాటిని చెట్లని పెంచడం కూడా చాలా సరదాగా ఉంటుంది కదా
ఉండండి వాటిని చూసుకోవడం వాటికి నీళ్లు పోయడం అవును కొత్త ఆకులు వచ్చినప్పుడు
ఆ అవునండి మనం మన చేత్తో పెంచిన చెట్టుకి ఏవైనా పండు కాయో ఏదైనా కాస్తే ఆ ఆనందమే వేరు
అవునండి ప్రకృతితో దేగ్గరగా ఉండటం మంచి అనుభూతిని ఇస్తుంది
అవునవును
వాటిని తినడం కాని అంటే అక్కడే పీక్కొని తినడం అది మనం కొనుక్కొని తెచ్చుకున్న ప్పుడు అంత ఫీల్ రాదు కదా
ఖచ్చితంగా భవిష్యత్తులో ఏదైనా సాధించాలనుకునే లక్ష్యం ఏదైనా ఉందా మీకు
ఆ ఉందండి అంటే మంచి నైపుణ్యాలు నేర్చుకుొని ఎదగాలని అనుకుంటున్నాను
చాలా మంచిది చాలా మంచి లక్ష్యం మీరు ఎప్పటికైనా మీ లక్ష్యాన్ని ఖచ్చి తంగా చేరుకుంటారండి
మరి మీకు
నాకు కూడా అంతేనండి నేను కూడా చదువుకుంటున్నాను మంచిగా ఏవైనా నేర్చుకుని నేను కూడా ఎదగాలని అనుకుం
అవునండి జీవితంలో ముందుకు వెళ్ళాలని అనుకు కుంటున్నాం కదా అదే మనం ముఖ్య లక్ లక్ష్యంగా పెట్టుకోవాలి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు
అవునండి మనకి ఏదైనా ఒక అంటే ఏదైనా ఆడపిల్ల అది ఇది అని తక్కువ కాకుండా ఎప్పుడైనా మనం ఎద ఎదిగి తేనే మనకు కూడా గౌరం అనేది ఉంటుంది
మనం మన కాళ్ళ మీద మనం నిలబడితేనే సమాజం కూడా మననీ తక్కువ చేయకుండా చూస్తుంది
అవునంటి ఇప్పుడు ఇప్పుడు సమాజంలో అబ్బాయిలు అమ్మాయిలు అని తేడా ఏమీ లేకుం డా అన్ని దాంట్లలోనూ అందరూ పాల్గొంటున్నారు
అవునండి ఓ మనం కూడా కొంచెం అంటే ఆడవాళ్ళని ప్రోత్సహించాలి మనం చదువుకోవాలి
అవునండి మనం మన ఇంటి వాళ్ళ పేరుని నిలబెట్టారుి
ఇంకేంటండి మీకు అంటే మీరు చదువుకునే చోట అంతా సౌకర్యంగానే ఉందా
అవునండి ఇక్కడ అంతా బానే ఉంది మీకు మీకెలా ఉంది
నాకు కూడా బాదండి ఇక్కడ ఉన్న అంటే ఉపాధ్యాయులు కానీ అందరు చాలా బాగా చెప్తారు అర్థం చేసుకో అర్థం కాకపోతే చాలా బాగా వివరిస్తారు మీకు
అవునండి ఉపాధ్యాయులు చాలా సహాయం చేస్తారు ఏదైనా మనకు అర్థం కాకపోయినా కూడా వాళ్ళు చెప్పడం పదే పదే ఎన్ని సార్లు అడిగినా వాళ్ళు విసుక్కోకుండా చెప్పడం చాలా బాగుంటుందండి
అవునండి ఇంకేంటి సంగతులు
ఈ రోజు మాట్లాడడం చాలా బాగుందండి నాకు
నాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది ఆ ఇలా అంటే అప్పు అప్పుడ్ అప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి మీరు కూడా
సరే అండి తప్పకుండా చేస్తాను మరి మనం మళ్ళీ మాట్లాడుకున్నాము
సరే అండి అయితే జాగ్రత్త బాయ్
అ